గుడ్ ఈవినింగ్ సిస్టర్
గుడ్ ఈవిెనింగ్ బావున్నావా
బాగున్న మీరు బాగున్నారా సిస్టర్
ఉ బావున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు సిస్టర్ మీరేం చేస్తాళ్ళు
ఏమి లేదు కాలి యే
అవునా వర్క్ ఉ తిన్న సిస్టర్ మీరు తిన్నారా ఏం కర్రీ
ఆ ఎగ్గు టమాట మీది
మది పప్పు చారు సిస్టర్ హ్ చెప్పాలి లీ మీరే కక్కడైయ
ఉగాది పండుగ ఉంది. గాదా షాపింగ్ చేస్తున్నారా
ఇంక షాపింగ్ అయితే ఏమి లేదు సిస్టారు ఉగాదికి అప్పుడు ఉండు ఇప్పుడు షాపింగ్ చేయలే మీరు చే
నువ్వు ఏం జు షాపింగ్ ఏం లేదు
ఆహా హ్ ఆ ఉగాదికి ఆఫర్స్ గిట్లా ఉంటాయి గా చెయ్యారా
హ్ చేయ్యట్లే ఏమన్న ఆఫర్స్ ఉంటాయి. గానీ
హ్ హ్ అ అ అ ఎలా అనంద ఆ కాటనే యూస్ జెయాలి చూస్తే ఇన్ని రోజులు ఏవ్వంటే ఆవ్వీ ఏసుకున్నాం గాని కాటనే యూజ్ జెయాలి.
ఉహు
హ్ కాటన్ షాపింగ్ చేయాలనుకుంటాన్నాం గాని ఇగా
హ్
కుదరట్లేదు. హ్ ఉన్నాయే చాల్లె అన్నట్టున్నాయి. ఆ ఉన్నాయి చినుగుత లేవ్వు
ఉహు
కోబుద్ధి అయితలేదు ఇగ
అవునా
హ్
ఆ నేను కాటనే ఏస్థ ఎక్కు క్కువ బయటికి ఏళ్తే ఇంట్లో అయితే తే
ముందు నడవరనే ఇరకా కా ఉహు ఇంకా మరి సమ్మర్లా సమ్మర్ కదా సిస్టర్ మరి గుడ్ నై ఐటమ్స్ ఎట్లాంటివి తీసుకుంటారు.
ఏ నార్మలే ఫుడ్ అంటే స్పెసిఫిక్ గా ఏమి ఉండదు. అన్ని తీసుకుంటాం. డైలీ అయ్యే టైమ్ లో ఎట్లనో అప్పుడు కూడా ఇంతే సమ్మర్ లో కూడా
సమ్మర్ స్పెషల్ సమ్మర్ కి అదే
ఆ ఎక్కువ జ్యూస్లు ఇట్లా తాగుతారు కదర ఐటమ్ ఉ అన్నీ తీసుకుంటాం జూసి కూడా తీసుకుంటాము
అవునా
ఈ ఇంకా ఎక్కువ మీరు పెరుగు గిట్లా తీసుకుంటారా సమ్మర్ లో మజ్జిగ
బ మే సిస్టర్ అట్లాంటివి ఏముండదు కడ్డు తీసుకోవడం అంతే
ఉహు
ఇంకా సమ్మర్ లేటన్నా బయటకి వెళ్ళే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా
ఎం లేవు ప్లాన్స్ ఏం సరేండర్ కుళ్ళు కొడుతున్నాయి కదా
ఉ ఉ ల్లాల మ అ అనుకుంటున్నాం కానీ ఏమైద్దో తెలివదు ఇంకా నీ ఒక్కదని మీదే అన్ కంటానా మా వాళ్ళైన అడాలిగా ఉ కానీ ఏంటి ఎ ఏమనుకున్నా ఎండకు బయటికి వెళ్ళలేమనిపిస్తుంది మళ్ళా
ఆ అవును లేండి ఠాగూర్
ఉ
ఉ ఇంకా మరి మీ సైడు ఎలాంటి పంటలు పండిస్తారు
మా సైడ్ పత్తి మొక్కజొన్న వరి అంతే మీ సైడ్
ఆ మా సైడు గూడ ఇక్క పత్తి తోటలు ఎక్కవ పండిస్తారు మిరప తోటి
అవునామ్ వాటర్ ఫెసిలిటీస్ బాగుంటాయ సిస్టర్ అటు
ఆ అంటే ఉన్న లేకున్నా గాని ఇక
ఆహ మీ సైడు మార్కెట్లు ఇట్లు ఉన్నాయా వళ్ణ సధా అత అవున మీరు ఎప్పుడైన్న మార్కెట్ గిట్లా వెళ్తారా సిస్టర్
నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళలేదు వ్యవసాయ మార్కెట్ కి చేసి జస్ట్ నేను కూరగాయలు తెచ్చుకునే మార్కెట్ కి మాత్రమే వెళ్తా
అవునా ఇంగ అక్కడ అన్ని దొరుకుతాయా ఇంగా మీకు
ఊ కూరగాయల మార్కెట్లో ఇగ అన్నీ దొరుకుతాయి మనకు కావలసినయి
హు మన ఏజ్ కాదు అంటే ఇప్పుడు ఎండు మిరప మీరపకాయి కారం అవి కూడా దొరుకుతాయా సిస్టర్ అటు
కూరగాయల మార్కెట్లు ఏమున్నాయి టమాటాలు మిర్చి మాకు
ఊహు ఇప్పుడు మనం కారంపొడి గీట్లా చేసు కొంటాం కదా అవి
ఆ అవి దొరకదు నేను చెప్పేది వెజిటబుల్స్ ఏ కదా అవి దొర
ఉహు ఇడ్లీ తినలేదా మామ అవునా అవునవును మరిప్పుడు మీకు అంటే అక్కడ మిల్లులు ఉంటాయి కదా సిస్టర్ అది మిర్చి ఇట్లా
ఉమ్
అవన్నీ డైరెక్ట్ గా వెళ్ళి తీసుకోవడమేనా అంటే కారం తీసుకోవడమా లేకుంటే
ఏంది కా మేము ఇంటి దగ్గర నుంచే తీసు
అక్కకు రెండు అంట ఇయ్యరాదే అవునా
ఊమ్
ఏంచేస్తారు సిస్టర్ మీరు
ఏం లేదే అవునా అంటి
అవునా అంటే ఏవన్నా స్టడీ నా సిస్టర్
స్టడీ ఏం లేదు
అవునా అయిపోయిందా స్టడీ
అయిపోయింది మీరేం చేస్తారు మరి మీరేం చేస్తారూ
నా స్టడీ కంప్లీట్ అయింది సిస్టర్
న ఎంతవరకు చదువుకున్నారు
పీ జీ కంప్లీట్ అయ్యింది
అవునా
ఆ
అంటే ఇంక స్టడి అయిపోయింది కదా మరి ఏం చేస్
ఇత ఆ ఏంటి సిస్టర్ అర్థం కాలే ఐ పోయింది ప్రజెంట్ ఇంటి దగ్గరే ఇంకా బగానే కడ ఇంకా ఏంటి సిస్టర్ న్యూస్ మీ సైడ్ విలేజ్ సైడ్ మరి మీది విలేజా సిటీనా
నేను సిటీలో ఉంటాను మరి
అవునా సిటీలో అంటే ఇకా బయటికి వెళ్ళడం ఉండదు కావచ్చు
అవును ఉండదు ఇంట్లోనే ఉంటా ఓ
మరి ఎప్పుడన్నా బయటికి వాకింగ్ గిట్లా అట్లా వెళ్తారా
ఎప్పుడైన వెళ్తా మ సారి ఇట్లు ఉంటే వీకెండ్స్ లో వెళ్తా అంతే
ఆహా
ఉ
ఇంకా డైలీ ఇంట్లోనే ఇంకా మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అట్లే ఏం లేదు ఏ మా మీ సార్ ఏం చేస్తారు
తను బ్యాంక్ బ్యాంక్ లోన్ ఇస్తారండి
ఆహా మీర ఒక్కరే సిస్టర్ ఇంకా మరి స్టడీ అయిపోగానే మ్యారేజ్ అయిందా సిస్టర్ మీకు
ఆ అవును
మరి ఇంట్లో మీరేమన్నా దేనికన్నా ప్రిపేర్ అయితారా ఏమన్నా వర్క్ చేస్తారా
లేదు నేను ఇంట్లోనే ఖాళీగా ఉన్నా పర్సెంట్ ఇంత ముందు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కాని
అవునా నవ్వకపోయిల్ళ ఇప్పుడు గ్రూప్స్ గిట్లా పడతాయి కదా ఇంకో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో అదే ఇంకా ఇప్ప నుంచి ప్రిపేర్ అయితేనే ఇక వన్ ఇయర్ వరకు సబ్జెక్ట్స్ అన్ని అయిపోతాయి కదా తద్వారా ఆ
ఇంకామ్మాయ్ సౌండ్ బాగా వస్తుందిది వేరే వాళ్ళు మాటలు
బాగా వత్తంద
ఉ వేరే వాళ్ళు మాటలు వినబడుతున్నాయి
అవునా అదే మా అమ్మవాళ్ళు మాట్ లాడుతద ఉన్నారు ఇప్పుడు వస్తాందా సిస్టర్ సౌండ్
ఇప్పు రావట్లే కొంచెం తక్కువ వస్తుంది
ఆ
ఇప్పుడు కొంచెం తక్కు కోస్తుంది
ఆ అవునా ఎర్డు కోడు కావ చెడున్నా ఆ చూస్తాం మీరు చూస్తారా
ఆ తక్కువే చూస్తా అనిన్సే
మరీ సీరియల్స్ సూతారా
సీరియల్ ఏమ్ చూడను నేను ఎక్కువ
మీ ఫేవరెట్ కర్రీ ఏంటి సిస్టర్ అవునా
ఆ చేస్తాను
ఉహుహ్
మీయస్ సారా మీకు వంటలు ఉండడం వచ్చా
నాకు రావు సిస్టర్ వంటలు
అవునా
ఏమన్నా కావాల అనుకుంటే తినేటి అంటే పకోడి ముద్దగారలావి చేసుకొని తిండం వచ్చ కాని వంట రాదు
అవును
అ
మీరు అమ్మనే వంట చేస్తుారా
ఆ అమ్మ అమ్మే ఎయిత్తది గురా రా
ఇంకా స్నాక్స్ చేయడం ఇట్లా వచ్చా ఇంకా వేరే ఏమైనా
కో ఏం కావాల్సి ఇస్తారు అంతగానం ఏమో తినాల అనుకుని అట్లట్లా ట్రై చేసుకొని తినండ వచ్చా అంతే ఇ తుమ్ ల రుషి
యూట్యూబ్ ల చూ సి టై చేస్తారా
ఆ తై చేేసుకొని నచ్చితే అందరు తింటారు నచ్చకుండాొక్కదన్న తింటా
సరే ఓకే
ఆ ఓకే